వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది అండి మీకు వినిపిస్తుంధ్యా అమ్మయ్య లాస్ట్ కు వినిపించింది ఏం చేస్తున్నారండి
ఏం చేయలేదండి ఉప్పుడే టిఫన్ చేసాను
ఈ టైమ్ లో టిఫెన్ చేశారా
ఈ రోజు కొంచెం లేట్ అయిపోయిందండి
సండే అన్య
ఏం లేదండి ఆఖలి కాలేదు కొంచెం బయటికి ఏలీన్ టి అందుకు లేట్ అయిపోయింది
ఉ ఆ తిన్నానండి
ఏం దోశ పూరీనా అండి
రెండూ అండి
మా రెండు గూడా తింటారా మీరు
ఆ రెండు రోజు ఎప్పుడు రెండునే తినేది ఒకటే తిననండి
రోజు రెండి ఎట్లా ఒకొటి ఒకటి తినచ్చు కదా ఎందుకు రెండు తింటారు
అంటే రెండు తినబుద్ది అయితుంది ఒకటే తినబుద్ది కాదు
కొట్టద అండి మీకి
కొట్టదండి ఇంకా తింటాను అంతే
అలవాటయిపోయిందిగ
ఆ అలవాటయిపోయింది
అవునులేండి ఏం చేస్తున్నారు మీరు
ఇంకేం లేదండి ఈ ఊరికే ఇలా వచ్చాను మీతో మాట్లాడదామని
అవునా అండి
మీరు అండి
నేను కూడ ఊకే ఉన్నా అండి మీతో ఫోన్ మాట్లాడుతున్నా
ఎక్కడ వెళ్ళారండి పొద్దున్నే
పొద్దున స్పెడ్స్ మా చెల్లికి స్పేడ్స్ కావాలంటే తెచ్చుకునేకి పోయింటిమండి
అవునా అంత పొద్దున్నే వెళ్ళారా అంటే షాప్స్ తెచ్చుకున్నారా అండి
ఆ తెచ్చుకున్నామండి
మీ క్కుడా అండి మీరు తెచ్చుకోగూడదా
వద్దులెండి మళ్ళీ గుయాడ నాకు ఇష్టం లేదు అవి
మీకి స్టైల్ గ ఉంటుందని పెట్ తెచ్చుకోలేదను సైట్ ఉంటుందేమో కదా హెడ్డెక్ గ ఉంటది కదా దానికోసం తెచ్చుకోమన్న ఓకే
ఏమండి సండే స్పెషల్ మీ ఇంట్లో
మా ఇంట్లోనా ఏం లేదండి తెచ్చుకుంటే చికెన్ తెచ్చుకుంటాం అంతే
ఇంగెప్పుడండి తెచ్చేది మీరు పన్ ఒంటిగంట అయితాంది
ఆ ఈ రోజు ఈవినింగ్ తెచ్చుకుంటామండి మార్నింగ్ తెచ్చుకోం ఈ ఆఫ్టర్నూన్ దేచ్చుకోం ఏమండి మా అమ్మ ఈవినింగ్ తెచ్చుకో అని చెప్పింది
అవునా అండి ఇప్పుడేం చేస్తున్నరండి
ఇప్పుడు ఏం చేయలేదండి ఇప్పుడు ఏదోకటి చేస్తుంది పప్పన్న
అవునా
లేకుంటే ఏదోకటి చేస్తుంటుంది
మీరేం చేపిచ్చుకుంటారు చికెన్ తో
అన్నమే అండి మాక్సిమం అన్నం చేస్తుంది లేదన్టే అప్పుడప్పుడు చపాతి
కె అన్నమినే చేస్తారులేండి దాంట్లోకి ఏం కర్రీ ఫ్రై ఆ, కర్రీనా, బిర్యానీ నా, పుల్సా
అంతే చికెన్ కర్రీ
చికెన్ కర్రీనా ఓకే అండి
అంటే మా అమ్మ కన్ని చేసేకి రాదు
మీకొచ్చు కదండి వంట మీరు నేర్చుకోవచ్చు కదా
అ నేర్చుకోవచ్చు కానీ చెడిపోతుందని చేయనండి
ఏం యూట్యూబ్లో జూస్ చేయొచ్చండి
అట్ల అనుకుంటాం కనీ
ఈజీ అండి చేయొచ్చు మీరు చేస్తే కదా మీకు తెలిసే వస్తదా రాదా అని
ఆ ఏమో అండి చెడిపోతుందని ఎందుకు తెచ్చుకునేదె వారానికి ఒకసారి అప్పుడు గానీ సరిగ్గా లేకుంటేనే
తింటరాండి మీరు
ఆ అంతే అండి మేము మిడిల్ క్లాస్ వారానికి ఒకసారే అయితద్
తినేదానికి మిడిల్ క్లాస్ కి ఏం సంబంధం అండి
అ సంబంధం ఉందండి ప్పుడు ఎంత పడితే అంత పెట్ తెచ్చుకున్నం తెచ్చుకోండి మీరు రోజు మటన్ తెచ్చుకొని తింటారా
మేయ లేదండి రోజు మటన్ తెచ్చుకని తింటే హాస్పిటల్లో ఉంటామ అండి మేము తిని తిని
ఆ
వారానికి రెండు సార్లు తెచ్చుకుంటామండి
మటన్
మటన్ కాదండి చికెన్ అర్ధ కేజీ తెచ్చుకుంటామండి అంతే మేము
అంతేనా
అంతే అండి అది కూడా మాకు ఎక్కువ మిగిలిపోతది మేము మూడు పూట్ల తింటాం అర్ధ కేజీ చికెన్
ఏండీ డైటా అంత ఫ్యామిలీ మొత్తం డైట్ చేస్తారా
మేము ఎక్కువ తినమండి ఏదో అట్లా కొంచెం కర్రీ కోసం అంతే
అంతేనా మా ఇంట్లో అయిపోతుందండి కేజీ తెస్తామా
ఒక పూట తినేస్తారా
ఆ ముగ్గురికి నేను మా అన్న మా డాడీ
మీ మమ్మీ తినదా
మా మమ్మీ తిన
ఏమండి
మా మమ్మీ వెజ్ అండి చిన్నప్పటి నుంచి అసలు నాన్వేజ్ తినదు
ఎందుకండి అట్లా
చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మోళ్లు అలా పెంచారు
మీరు అలవాటు చేయొచ్చు కదా
ఇంకా ఆమెకి ఇష్టం లేనప్పుడు అలవాటూ చేస్తా అంటే చిన్నప్పుడు నుంచి తిన్నప్పుడు ఇప్పుడు మనం చేస్తే తిన్నారు కదా తిందండి మాసంగూరు సరిపోదు
అయ్యయ్యో
ఆ అది కాక ఎక్కువ రోజు పూజలు చేస్తా ఉంటుందా సో దానికోసం అస్సలు తినదు
ఆహా మరి ఆమెకి పన్నీరు అట్లా తెచ్చియొచ్చు కదా మీరు
ఆ తెస్తాం అండి అప్పుడప్పుడు
అప్పుడు తింటుంది అప్పుడు
ఆ తింటుంది పన్నీరు తింటుంది
అవునండి అంటే ఆంటీ బా హెల్తీ ఉంటారు
అంటే అట్లేనా చికెన్ తింటే సరిగ్గా ఉండం అన
అంటే నాన్ వెజ్ తింటే కొంచెం కొవ్వు పడతాం వెజ్ తింటే కొంచెం బా ఆక్టివ్ గా ఉంటాం
చికెన్ కానీ ప్రోటీనే కదండి
ఉమ్ కానిలెండీ ఇంకేంటండి విశేషాలు ఎక్కడికి వెళ్ళారండి నిన్న మీరు
హ
నిన్న ఎక్కడికి వెళ్ళారు మీరు
నిన్న నిన్న ఎక్కడికి వెళ్ళలేదండి టెంపుల్ కి వెళ్ళాను అంతే
ఏం టెంపుల్ అండి
వెంకటేశ స్వామి టెంపుల్ అండి
అవును సాటర్డే సార్డే వెళ్తారా మీరు
ఆ వెళ్తా అండి కుదిర్తే
ఎన్ని గుళ్ళు ఎన్ని గుడులుకి పోతారండి వారంలో మీరు
వారంలోనా
ఉ
అంటే ముందయితే వినాయడు గుడికి ఒకటి పోతాండి ఈ మద్య కొంచెం భక్తి ఎక్కువయింది ఆశలు కొన్ని ఎక్కువ అయినాయి
ఆశలు ఎక్కువైనాని దేవుని మొక్కుతున్నారా
ఆ సాటర్డే అయితే వెంకటేశ స్వామికి ఆంజనేయస్వామి గుడి పోతా
అవునులేండి
ఇంకా మండే ఇంకా మా మాకు డిగరీ కట్టి ఈ గుడికి రోజు పోతాంది
అవునండి మీరు ఒకటే వెళ్ళారా
ఆ నేను ఒకటి ఎక్కడికి టెంపుల్క ఆ మార్నింగ్ అయితే నేను ఒకటి వెళ్ళాను ఈవినింగ్ మా ఫ్రెండ్ కూడా వచ్చారు
అవునండి ఇంకేంటండి విశేషాలు ఎలా సాగుతుంది మీ లైఫ్
అర్తంద అన్న ఏందు అల అల
అలా అలా ఎలా సాగుతుందండి
మీ అంత కాకపోయినా
మాది ఎందుకులేండి అనిగుండే మాకు ఇంకా ఆ ఒకటే బాగలేండి
ఇష్
ఆ ఏం మాములే అండి ఇంకా ఆ ఇంకేంటండి మీ ఫ్రెండ్స్ ఎవరూ ఫోన్ చేయలేదా
లేదండి మీరు చేశారు కదా
నేను కాకుండా వేరే ఫ్రెండ్స్ అండీ
ఫ్రెండ్స్ ఎవరు లేరండి నాకు
హ ఈ రోజు ప్లాన్స్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు బయటికి ఏం లేదా
ఏం లేదండి ఇంట్లో ఉండి సెల్ చూడమే
ఎప్పుడు సేల్ నా అండి మీకు పిచ్చి పట్టదా సేల్లు సేల్లు చూసి
ఇంకా అంతే అండి ఇంకా అంతకు మించి ఏం చేస్తాం అందరు బిజీగా ఉంటారు ఎవరు రారు
లేనండి మీ ఫ్రెండ్స్ ఆమె ఎవరు అనిత తరుణ్ బాగున్నారా
ఆ బాగున్నారండి వాళ్ళు
కలవలేదా
కలుస్తామండి అప్పుడప్పుడు ఎప్పుడన్నా అంటే వాళ్ళకి వర్క్ ఉంటాం కదా వాళ్ళకి వర్క్ ఉంటాం కదా
అవును వాళ్ళ వాళ్ళ కంపెనీలో మీకు రెఫర్ చేయొచ్చు కదా వాళ్ళు చేసేకి కాదా
చేయొచ్చు కానీ ఇప్పుడ ఏం లేవండి అంటే వాళ్ళకి ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా లేదు అంతగా రిఫర్ చేసాం మేం ఇప్పుడు ఆగస్టు సమ్మర్ అస్తే టూ ఇయర్స్ అవుతుందండి
మాకు చూడండి మాకు ఎప్పుడొస్తాదో జాయినింగ్ తొందరాలని కోరుకోండి
వస్తుంది లెండి ఇంగు
ఏందో టెన్షన్ టెన్షన్ రోజు ఏందో
ఇంకే ట్రైనింగ్ జరుగుతోంది కదా ట్రైనింగ్ అయిపోతే వస్తుంది.
భయం భయంగా ఉంటంది ఎప్పుడు అయిపోతాదో అని
వాళ్ళకి ప్రాయట రావాలి కదండి మీ వెంటనే తీసుకోవాలండి
ఉమ్ అవును కరెక్ట్
అంటే మేనేజర్ కి మెసేజ్ చేయండి తొందరగా తీసుకోండి
హెచ్ ఆర్ నెంబర్కే గతి లేదండి ఈడ ఇంగా మేనేజర్కి పోయినరు మీరు
అదం చూడాలి రా లింక్ నిండా వున్నా
తెలియాల్లి కదా ఎవరు హెచ్ ఆర్ ఎవరు అని
అవును మీకు తెలుస్తుంది కదా అండి ఆయన
తెలియదండి చెప్పరు వాళ్ళు
చెప్పరా అంటే మీటింగ్ లో అట్లా పెట్టుకుంటారు కదా అట్లా పెట్టుకోలేదా
పెట్టుకున్నా ట్రైనింగ్ వాళ్ళు చెప్తారు కానీ హెచ్ఆర్ తో మీటింగ్ పెట్టరు.
హెచ్ ఆర్ కాదు మేనేజరు
ఆహా చెప్పరు వాళ్ళు చాల అయిపోతుంది క్లాసు ఇన్ ఇన్ తల నొస్తోందండి క్లాస్ ల్యాప్టాప్ పొద్దు నుంచి సాయంత్రం వరకు చూసి చూసి కళ్ళని నొప్పి వస్తున్నాయి
అందుకే అండి అర్థాలు తెచ్చుకోవాల ల్యాప్టాప్ చూసేకీ లేకుంటే ఇంకా సైట్ ఎక్కువ వస్తుంది.
ఇ ఆడండి అద్దాలు గుడ్డద్దాలు తెచ్చుకోవాలంటే ముసలోళం అయిపోతాం
అంటే మేము పెట్టుకున్న వాళ్ళు
ఏమో అండి నాకు నచ్చదు
ఏం లేదా అండి మీరేం పెట్టుకొని బయటికి రారు కదా ఇంట్లో పెట్టుకోండి అంతే ల్యాప్టాప్ చూసే టాప్పుడు
అండి ఇంట్లో పెట్టుకున్న అంతే బయట పెట్టుకున్న అంతే ఇంకా లో ఒకసారి అద్దలు పెట్టు కున్నామ అంటే ఇంకా మళ్ళీ అద్దాలు తీసి మురివే కనపడది ఇప్పుడు కనపడేది కనపడదు ఇంగ
అలా అనుకుంటాను అలా ఏం ఉండదు.
ఎందుకోచ్చినా తలకాయ నొప్పిలే అనీ ఇంకా పెట్టుకోలేదండి ఆట్లే కళ్లు టప్ టప్ టపా అని కొట్కుంట చూస్తాంటా ల్యాప్టాప్
కళ్ళు పోతాయండి మీకు ఇప్పుడు అలానే అనిపిస్తుంది
పోతే పోన్లేండి మీలాంటి వాళ్ళు మాకు నేత్రదానం చేస్తారు కదా మ
పి ఎస్ ఆ మీ డైరెక్ట ఆప్ అప్పుడు డైరెక్ట్ అద్దాలు పర్మినెంట్ పెట్టు కోవాల్సి వస్తుంది ఎప్పుడన్నా అప్పుడప్పుడు పెట్టుకుంటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది.
ఉంటామండి
మంచిది మీది ఇట్లానే అనుకు
ఉంటాం మీలాంటి వాళ్ళు మీ ఇలాంటి వాళ్లు కొంచెం దయదలీచీ సహాయం చేస్తే ఆపరేషన్లు చేయించుకుంటాం
అదే ముందు ప్లాన్ వేసుకున్నారు కళ్ళు పోయినా కానీ అద్దాలు పెట్టుకొను అంటారు
లేదండి అద్దాలు మనకి సెట్టు కావండి. ఏమో చెప్పలేనండి ఆఫీస్ కి పోయినాక ఏమన్నా ఇక గుడ్డద్దాలు వస్తే ఇంకా ఏం చేయ్యలేం
అందుకే ఇప్పుడు నుంచి పెడితే కంట్రోల్లో ఉంటుంది మీరు
ఏమో అండి మనకి ఇచ్చేడ్ ఇవి ఎక్కువ లేదండి జస్ట్ స్లైట్ గా ఉంది అంతే
ఉమ్ సైట్ అని చెప్పలే అంటే ఎక్కువ చూస్తారు కదా లాప్
అయ్ కొంచెం మనీ అడ్జస్ట్ చేసుకొని పోవాల
చెప్పండి కావాలంటే నేను ఇస్తాను
ఎంతిస్తారండి మీరు అంతున్నాయా అండి మీ దగ్గర
అంటే మీకోసం ఇస్తా అండి ఎంత ఒక ఫైవ్ థౌసన్ ఐతుందా
ఫైవ్ థౌజండ్ కాదండి ఫిఫ్టీ థౌజండ్ అయితాది
అద్దాలు తెచ్చుకున్నే అంత కాస్ట్లీ అద్దాలు ఎప్పుడూ చూడలేదండి
మామూలు కాస్ట్లీనే తెచ్చుకోవాలండి
ఆ మరీ ఫిఫ్టీ థౌసన్ అంటే కార్ అద్దాలా లారీ అద్దాలా అండి మాముూలు కళ్ళకే కదా ఆ మరి ఫిఫ్టీ థౌసన్ ఎందుకని
అంతే అండి రేట్ ఎక్కువ అవి కొంచెం సూపర్ లెన్సెస్ అవి ఈటి నుంచి తెచ్ ఈటి నుంచి చూస్తే మీ ఇంట్లో వాళ్ళ కనపడతారండి అంత అం ఆ లెన్స్ అట్లాంటి
అలాంటివి ఏం వదులేండి మీ దగ్గర ఉండేవి కనపడితే చాలు
తానండి ఇంకొక వన్ మంత్ వన్ టూ మంత్స్ చూసి తెచ్చుకుంటాను మున్ననే కదా మా చెల్లికి కొనిచ్చాము మళ్ళీ అంటే కొంచెం ఇబ్బంది అవుతాది
తెచ్చుకోండి స్టైల్ గా ఉండేది
ఉఫ్ సట్టు కాలేదండి నా ఫేస్ కి ట్రై చేసినా
అవునా సరే అండి మళ్ళీ చేస్తా అండి ల్ కొ కటికల్ కొంటాంట క్రెకల్ కొంటా